అ
ఆ హాయ్ హాయ్ బోన్నావా
ఆ బాగున్నానండి బాగున్నారా
ఆబ్ బా అన్న బావా
ఏం చేస్తున్నారు అండి
ఏవన్నా
ఖాళజే ఉన్నారా ఆ చెప్పండి చెప్పండి
ఇల్ తీసు లో బస్ కాల్ అయితే కట్టెం బెస్ట్ అనా రెడ్ కన్నాం బెస్ా
ఇప్పుడు మనం చేసే డ్యూటీ మన ఆ మనం చేసే డ్యూటీ మనకున్న టైంను బట్టి ఏది బెటర్ అన్నది చె చెప్పచ్చు అంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరులు జాబులు చేస్తారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే టై లో మనం దగ్గరుండి కట్టి తెచ్చుకోవాలని కొంతమందికి ఉంటది కొంతమందికిేమో టైం సరిపో ఇకా ఆ టైం సరిపోక కొనుక్కుంటే అయిపోతుది కదా అని అనుకుంటారు
ఓకే ఓకే అంటే కొంతమందిర ఏమంటారుంటే కట్టించుకుంంటడా బెస్ట్ ఎందుకంటే ఆ డస్ట్ అది కట్టిస్తారు కదా వాళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళు డస్ట్ అది వేస్తారు మనం అనకో మంచి ఇసుక కొంచెం నాణ్యమైన వేసుకొని కట్టించుకోవచ్చు కదా ఆ అట్లనే అనుకుంటాన్నాం కొంతమంది మీరు అన్నట్టు కొంత అందరే మరి ఇదంతా కాదు ఎందుకు గోలా అ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉంటాయి కదా అపార్ట్మెంట్ లో తీసేసుకోమంటన్నారు కొ
ఆ ఆ తక్కువలో వస్తది కానీ ఆ ఏదైనా మనం దగ్గరుండి కటిచ్చుకుటే ఆ ఫీలు ఆ కట్టిన అనుభూతి మనకు దగ్గరుండి కట్టించుకున్నా అన్న ఫీల్ ఉంటది అంటే కొనుక్కునేటప్పుడు ఏమైతుంద అంటే మళ్ళ ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నా చిన్న చిన్న డ్యామేజీ లాంటివి రాక్స్ లాంటివి ఏని కనబడితే అప్పుడు
అదే అదే ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటాం కదా కొన్ని కొన్ని ల్యాండ్ తీసుకుొని మళ్ళీ అమ్మేయడానికి అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకు ల్యాండ్స్ తీసుకు కూడా బానే ఉంటాది కదా
ఆ ల్యాండ్స్ తీసుకుంటే ఆ ఇప్పుడు ఏందంటే అండి ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా లాస్ అయ్యేది ఏమి ఉండదు
ఉమ్
ల్యాండ్ తీసుకోవడం కూడా చాలా మంచిదే ఒకంటి ఏంటంటే ఏ ప్రాబ్లం లేని ల్యాండ్ తీసుకుంటే ఇంకా మంచిది మళ్ళా ఒకసారి ఇన్వెస్ట్ చేసి మళ్ళా దానికి ఏమన్నా లిటికేషన్స్ ఉంటే మళ్ళ అదంతా ప్రాబ్లమ్ అవుతామంటే అది మన టైం వే అవుతా ఉంటది హ్మ్మ్ అనవసరంగా సో ఏదైనా ప్లాట్ తీసుకున్నా ఓకే ఇల్లా ఇల్ ఇల్లు అపార్ట్మెంట్ తీసుకున్నా ఓకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్
అయితే మీరు అన్నట్టు అది తీసుకున్న కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి ఇది తీసుకున్న లాభాలు నష్టాలు ఉంటాయి కదా రెండోయినా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఒక నిలు తీసుకున్నారు వాళ్ళది ఇప్పుడు మన ఏమంటే మన సెప్టిప్ ట్యాంక్ గుంటలు గాని మన వా టర్ సంపులు గాని ట్యాంకు లు గానీ అవ్వన్నీ ఎక్కువ లోతేమి లెవ్వంట కొంచెం కొంచెం లోతే దీసారు మనకి కొంచెం లోతు దీసుకోవాలి కదా వాటర్ స్టోరేజ్ కైనా సెప్టిక్ ట్యాంక్ అయినా ఇ కొంచెం అట్లా కొంచెం లోతు తీసుకుంటే బెస్ట్ మళ్ళీ వర్షాకాలం కొ కొంచెం మీరు ఇందాక అన్నారు గదా క్రాకు లాగా వస్తే ఫీల్ అవ్వాలి అని వర్షాకాలం అంతా చెమ్మ చెమ్మగా అట్లా ఉంటుందంట రెడీమేడ్ గా మనం మీద ఇల్లు కొనేసుకుంటే వాళ్ళు ఏమంటున్నార అంటే మనం గట్టిచ్చుకోవడం మంచిది కింద మీద పడం కొంచెం మెటీరియల్స్ ఎక్కడ బాగుంటయో కనుక్కొని
అవునవును మనం ఆ దగ్గరుండి కట్టించుకుంటే ఆ మనకు ఎందుకంటే ఇది నియర్ త అయిపోయది కాదు కదండి మనకు కొంచెం లైఫ్ ఉంటది మనం లైఫ్ ఉన్నంత వరకు ఇల్లు ఉంటది కాబట్టి ఆ కొంచెం టైము వేస్ట్ అది ఇది అనుకోకుండా ఏదైనా కొంచెం దగ్గరుండి నీట్గా అంటే క్యూరింగ్ మనమే చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్ ఏపిచ్చుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు
ఓకే
మన ప్లాట్ లో అన్ని మనకు నచ్చినట్టు ఉన్నది కదండి వాళ్ళకి నచ్చింది ఇస్తారు ఏ కొన్ని కొన్ని అడ్జస్ట్ ట్ అవ్వాల్సి వస్తా ఉంటది అదే మనం గట్టించుకునే టై లో మనం దగ్గర ఉన్నాం అనుకోండి మనకు ఏద ఇక్కడ కావాలి ఎంత కావాలి అన్నది మనం దగ్గర నుండి సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా మ్ ఏదేమైనా కట్టించుకున్న ఇల్లుకును అక్క కొనుక్కున్న ఇంటికి ఎంతైనా డిఫరెన్స్ ఉంటదండి
అదే అయితే మరి ఇప్పుడు కొన్ని కొన్ని విన్నాను మాములుగా మన దాన్ని ఏమంటా ఎర్రచందన మనం టేక్ చెట్లు అవన్నీ వేసి కూడా కొన్ని ఫ్లాట్లు అట్లా నుంచి ఫ్లాట్లలో చెట్లు వేసి పెంచి అమ్మడం మళ్ళీ తర్వాత ఫ్లాట్లు ఇవ్వడం పర్సంటేజ్లు ఇవ్వడం అట్ విన్నారా మీరు లో
ఆ విన్నా విన్నాను
ఆ అట్లా అంటే మనకి లాస్ట్కి మన ల్యాండ్ మిగిలిపోయిద్ది ప్లస్ వాళ్ళు పెంచాక వాళ్ళు కటింగ్ చేసుకోని దాంలో మనకు కొంచెం పర్సంటేజ్ కూడా ఇస్తారంట
ఆ ఇట్లా కూడా అవును ఇప్పుడు బయట వెంచర్లు అన్ని ఇలానే జరుగుతున్నాయండి
అవును అయిదతే పొలాలన్నీ తీసేసి వెంచర్లా చేస్తున్నారు మళ్ళీ వెంచర్లలో మళ్ళీ ఇట్లా చేస్త
ఆ ఇట్లా ప్లాంటేషన్ చేస్తారు ఆ ఇట్లా పెరిగిన చెట్టు మనకి ఇంతని పర్సంటేజ్ ఉంటది ఆ అది కూడా బట్ ంటవే కానీ దానికి ఏందంటే కొద్దిగా లైఫ్ అండి అ అంటే మన కొంచెం టైము వెయిట్ చేస్తా ఉండాలా వెయిటింగ్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటది మనకు తెలియకుండాన్నాయి
ఓకే
త్రాప్ వచ్చ వల్ కటింగ్ వాళ్ళు మనకి పర్సెంట్ ఇచ్చేస లోపు మనకు చాలా టైం పడుతుంది నియర్లీ ఒక టెన్ ఇయర్స్ అన బట్టిది ఆలోపు ఏమై ఇ ఏంట అట్లా సో అట్లా కాకున్నా మనకున్న దాంట్లోనే ఆ చిన్న ప్లాట్ లాంటివి ఏమని తీసుకొని ఆ చిన్నళ్ళయినా పర్లేదండి మనకు నచ్చినట్టు కట్టుకుంటే చాలా బెటర్ అని నేను నా నా ఒపీనియన్
అదే అదే అదే ఇక్కనే ఇప్పుడు సిటీలలో కూడా మనకి ఇప్పుడు ఇల్లు కొన అంటనే తొంభై లక్షలు ఎనభై లక్షలు అట్లు ఉన్నాయి వంద గజాలు కూడా సిటీస్లలో కొంతమందిలు ఏమంటే అపార్ట్మెంట్స్ తీసేసుకుందాం బెస్ట్ టు ఇక మనకి సెక్యూరిటీ క్కడు ఉంటది కొంచెం కింద వాచ్మెన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా మెయింటెనెన్స్ సెక్యూరిటీ అంత ఉంటదని కొంతమంది అంటే ర డోస్ ను కూడా అడిగాను కొంచెం ఏది తీసుకుంటే అభిష్టాన్ని వాళ్ళు ఇట్లా అన్నారు మన మెటీరియల్స్ ఇవన్న మనంి తెప్పించుకుండా బెట్స్తా లేకపోతే అతే వాళ్ళ తెమంటడి బెస్ట్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి చెప్తే
కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే అండి ఎవరైనా రూపాయి మిగలాలని చూస్తారు కదండి జనరల్గా సో ఇప్పుడు ఎంత టైం పట్టదండి మెటీరియల్స్ పోయి మనం జస్ట్ ఆర్డర్ ఇవ్వడంే ట్రాన్స్పోర్ట్ కూడా వాడేదే చేసేస్తాడు ఉహు లేదు నాకు ఆ మంచిది చూసుకొని మనకు నచ్చింది ఉహు వానికి అక్కడ అంటే పే చేస్తే వాడే ట్రాన్స్పోర్ట్ లో వాడు కూడా వాడే తెచ్చిపోస్తాడు దాంట్లో పెద్ద ఏ ఎంతసేపు పట్టదు సో కాంట్రాక్ట్ కి ఇవ్వడం కంటే మనం దగ్గర ఉండి మనకు నచ్చినవి తెప్పించుకోవడం బెటర్ ఎందుకంటే కాంట్రాక్ట్ టు ఇప్పుడు ప్రతి మెటీరియల్ లో త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయండి గుడ్ క్వాలిటీ యావరేజ్ ఆ బ్యాడు కాల్ ఇట్లు ఉంటాయి కదా సో వాడు ఆ అంటే యావరేజ్ క్వాలిటీ తెచ్చేసి ఇదే నెంబర్ వన్ మార్కెట్ అట్లా అది ఇది అని చెప్పి మనల్నీ ఏదో ఇగ చెప్పేసి చేస్తాడు సో మన ఉమే మనంతట మనమే స్వయంగా వెళ్ళి మనమే క్వాలిటీలుస్ ఆ తెలుసుకొని మనమే పే చేసి
ఆ అవును రైట్ రైటె అయితే ఇప్పుడు మనకి లోన్ తీసుకోంటే ఏ బ్యాంక్ తీసుకుంటే బెస్ట్ అంటారు హోమ్ లోన్స్ ఇయన్నీ
లోన్సా అండి
ఉ
ఆహా ఇప్పుడు ఏ ఆట్ మీద లోన్స్ ఇస్తారు ఆ కాపోతే అది కన్స్ట్రక్షన్ ముందు ఉ ఒకసారి మీ మేనేజర్ దగ్గర బ్రాంచ్ లో మీకున్న అకౌంట్ బ్రాంచ్ కేళ్ళి ఒకసారి మేనే మేనేజర్ ను అడిగితే ఆ తను అంటే ఆ ఆ అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రతి ఫ్లాట్ కు ఒక మార్కెట్ వాల్యూ ఏరియాని బట్టి ఉంటదండి
ఆహా అట్ల తీసుకుంటర
ఆ ఆ మార్కెట్ వ్యాల్యూని చూసి అందులో ఫా ఫిఫ్టీ పర్సెంట్ మనకు లోన్ ఇస్తారు
ఉ ఇప్పుడు కొన్నిమరు కూలోలకి తెచ్చుకుంటాం కదా మనం కూలోలకి వాళ్ళకి ఇట్లా గుత్తకిచ్చేస్ బెస్ట్ అంటార లేపోతే కూలి చొప్పులు లెక్క ఇయడం బెస్టా లేకపోతే మన వా చొప్పున చూసి ఇవ్వడం బస్ట్ ఎట్లా
ఇంకోటి ఏందంటే అండి ఆ ఇది ఇదేందంటే అండి కూలికి డబ్బులు ఇవ్వడం అన్నది మనం డే డే అని పెట్టుకుంటే చాలా తాల అనికోండి అది గుత్త కి ఇచ్చేసాం అనుకోండి వాడు తొందర కంప్లీట్ చేయాలని వాడికుటది ఆ డబ్బులు తీసుకోవాలని వాడికి ఉంటది ఇదానికి న్నాయి డైలీ లేబర్ అయితే వాడు ఏం చేస్తాడంటే వర్క్ ఎక్స్టెండ్ చేస్తా ఉంటాడుండి ఆ మనకి పని అయిపోతే ళ్ల్ మన మనీ రావు కదా అను వాడే స్తా ఉంటాడుంటే ఉన్న వరకుని డీలే చేసుకుంటూ ఆ టైం అట్లా డడిలే చేసుకుంటూ మనీ తీసుకుంటు ఉంటాడు ఆడ వర్క్ క్ తక్కువ అవుతది ఆ మనీ ఎక్కువ అయిపోతాది సో మనం గుర్త కింద ఇచ్చామకు కోండి చూసి మాట్లాడుకోవచ్చు కొంచెం మనీ తక్కువ అైనా వాడు ఇన్ టై లో చేసి పెడతాడు
కొన్ని హెచ్ఎండిఎల్ఏ లేఅవుట్లు ఉంటాయి వాటి కొన్నింటికేమో లోన్స్ వస్తాయట కొన్నింటిక ఏమో లోన్స్ రావంట ఐడియా ఉందా మీకు
ఆ డిసిసి బ లేఅవుట్స్ అన్న కొన్ని ఉంటాయండి
డిసీవీ లేయర్స్ అంటే ఏంటి
ఆ అది అది అంటే దానికి ఇక ఫుల్ అప్రూవల్ ఇక దాంట్లో ఏ ఇడ్యుకేషన్ ఉండదు దాంట్లో ఆ డిసిసి లేఅవుట్ లో ఏముంటాయ అంటే ఆ పార్కులు చిన్నపాటి పార్కులు ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి ఆ గ్రీనరీ ఉంటది అట్లా వెంచర్స్ చేస్తారంండి దాంట్లో అంటే డీసీబి లేట్లు లేనివి జస్ట్ ప్లాట్స్ వరకే ఉంటాయండి ఇప్పుడు మనకు కొన్ని కొన్ని లేఅట్లు ఏమంటాయి అందులో టెంపుల్స్ ఉంటాయి స్విమింగ్ పూల్స్ ఉంటయి ప్లేగ్రౌంస్ ఉంటాయి ఎట్లా
అదే ఒక కమ్యూనిటీలా
లేఅట్స్ లో తీసుకుంటే ఒక కమ్యూనిటీ లా ఉండిపోతుంది అట్లాంటి తీసుకుంటే మనకు కు కొంచెం
బెస్ట్ అంటారు. అవును కొన్ని కొన్ని ఫ్రాడ్ జరుగుతు ఉంటాయి. డబుల్ రిజిస్ట్రేషన్ అని లాండ్స్ గానీ ఇల్లులు గాని డబుల్ రిజిస్ రిజిస్ట్రేషన్ చేయడం. ఒకళ్ళ కొన్నది మళ్ళీ ఇంకొకలు మన మధ్యవర్తులు మనకి అమ్మడం. ఇట్లా చేస్తా ఉంటే చాలా నష్టపోతా ఉంటాం. తెలిసీ తెలియకపోతాం అట్లా జరుగుతండే కదా కొన్ని కొన్ని వాళ్ ఆల్రెడీ ఒకళ పేరు మీద ఉంటే మళ్ళీ అమ్మడం. అడ డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటది. థర్డ్ పార్టీ వాళ్ళు ఇట్లా ఇబ్బంది అవుతా ఉంటది. మనం తెలుసుకో కొని మీరు అన్నట్టు అట్లా అప్రూవల్ ఉన్నాయి. తీసుకొని తీసుకోవాలి. కదా
అవునవును చూసి తీసుకోవాలండి. సరే అండి. థాంక్యూ అండి. సరే అండి. బాయ్